హలో బావున్నారండి
ఆ బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
బాగున్నామండి లంచ్ చేసారండి
చేశానండి మీరు చేస సార
ఆ చేశామండి ఆ వినిపిస్తుందండి ఎక్కడ ఉన్నారూ ఇంట్లోనే ఉన్నారా మాది ప్రాపర్ అమ్మమ్మ వాలంటి త సాంబార్ హాలిడేస్ కి సమ్మర్ హాలిడేస్ కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మీరు హాలిడేస్ రాలేదాండి
ఆ లేదండి రాలేదు ఏ అంటే ఆ ఊర్లల్లో కొంచెం ఎండలు అవి చాలా ఉంటున్నాయి కదా ఇక్కడయితే మాకు కొంచెం ఏసి ఉందని ఇక్కడే ఉంటాము ఉంటూన్నామండి కొంచెం ఎండలు తగ్గాక జూన్ లో అట్లా ఆ కొంచెం చా అంటే ఎక్కడైనా ఎండలు బానే ఉన్నాయి కాకపోతే ఏందం టే ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఆ కొంచెం ఓకే ఈ మధ్యాహ్నం టైమ్ లో అట్లా బయట ఎళ్ళడానికి అట్లా చాన్సే లేదండి ఎందుకంటే చాలా ఎండలు కొడుత
అవును చాలా యాక్సిడెంట్లే
ఓ ఒ సమ్మర్ కదా అసలు మనకు పెద్ద వాళ్ళకే మనం తినలేక పొ
డిహైడ్రేషన్ అయితుంది మొన్న మా పాపకి మా బావగారికి బాగాలేదని చూసేద్దామని వెళ్ళినాము యేళ్తే మార్నింగ్ వెళ్లి ఈవనింగ్ ఎయిట్ కి బస్ ఉంటే ఎల్లినం మళ్ళ రిటర్న్ లో సిక్స్ థర్టీ క వెదాం మళ్ళీ అదే రోజు రిటర్న్ అయినం అసలు సిక్స్ థర్టీ ఎయిట్ మధ్యనే ఫుల్ వామ్థింగ్ చేసుకుంది చిన్న పాప ఇద్దరు కిడ్స్ ఉండే చిన్నామే బాగా చేసుకుంది నా వల్ల కాలే పాపం ఫస్ట్ టైం ఇద్దర్ని తీసుకొనీ నేనోక్కదా సింగిల్ గా రావడం అయింది ఎ
నువ్ ఒక్కదానివేనా వెళ్ళారా మీరు ఒక్కరు వెళ్ళారా
ఆ మీర నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఇంగ జూడు అసలు ఫస్ట్ టైం ఇద్దర్ని తీ క్కడ ఫస్ట్ టైం ఇద్దర్ని ఇబ్బంది పెట్టా ఆమె పెద్దామె నిద్రపోవడము చిన్నామేమొ ఒక వన్ అవర్ పడుతుంది వాళ్ళకి
మీ దగ్గరకి
ఎంత నుంచి అసలు టైట్ గుందని వెళ్ళా కానీ బాగా ఇబ్బంది పడ్డం అసల్ ఇంగ అంతకు ముందే అమె ఫుడ్ తీసుకోవట్లేదు ఇంగ వామ్ ఇంగ సంచేస్ ఫ్రూట్సే ఫుడ్స్ అస్సలు కోట్లేదు వా మాటడదప్పా బనానా ఫ్రూట్స్సే వే తింటున్ంది అసలు ఆ ఫుడ్డే తినలేదు నాకూ ఒక వన్ వీక్ నుంచి కూడా అట్లానే ఉంటుంది వెదర్ ఆసలు పడుత పడుత లేదు వామితింగ్స్ అవుతున్నాయి నాకు డిహైడ్రేషన్ అయింది నైట్ నా కూడ వా
ఇవి కొబ్బరి నీళ్లని కొంచెం లిక్విడ్లని అట్లా తీసుకు
ఆ ఫుడ్ కూడా అంతగా ఏం పెట్టట్ పెట్లేము పిల్లలకు కూడా టిపీన్స్ పెడుతున్నమిగ దీ ఫ్రైలు అంటారు పెట్టొద్దని చెప్పిండు డాక్టర్ కూడా అవి కూడా పెడతర్లే ఇంగా వామ్తింగ్ అయినాక ఇంకా అసలు ఆ ఆ ఆ వాంతింగ్ అయినుంచి కూడా అవి తినట్లేదు అది అంతకు ముందే అంతంత మాత్రం ఇంగ ఇక్కడ విలేజ్కి వచ్చినాం కదా సిటీ లోన్ ఉంటాదేమో ఫోన్ సేస్ అంతాతినేటోల్లే ఇక్కడకి వచ్చి అవి ఇవి చూపించి తీనిపీయాలంటే పెద్ద ప్రాసెస్ అయితుంది ఇంకా అమ్మమ్మల్లు తాతయ్యల్లు ఉంటారు కాబట్టి అంతె గార్వం అయి కొంటుంది
గారాభం ఎక్కువ అయితుంది
ఇగ ఏమనలేం కొన్నీ గంటలు
ఇప్పుడు ఈ సమ్మర్ లో కొంచెం వాటర్ వాటర్ ఎక్కువ తీసుకు కొమాల్ కొంచెం ఎక్కువ ఇవ్వండి హు వాటర్ ఎందుకంటే బా ఏదైనా డీహైడ్రేట్ అవుతా ఉం ంటారు కాబట్టి వాటర్ ఎక్కువ తాగితే కొంచెం మంచిగా ఉంటుది అన్నం తిన్నా తినకుండా వాటరు పళ్ళు, కొబ్బరి నీళ్ళు
ఇక్కడా విలై వచ్చిన దగ్గర నుంచి అసలు అయ్యా వాట్ అంత డిఫరెంట్గా చూస్త మా ఫేస్ లోంతే ఈ ఏంది మాకు ఇస్తున్నావా అన్నట్టు
అందుకే దాని వల్లనే ఇంటికి రావాలంటే కొం చెం మాగుడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఆ ఉక్క దగ్గర అందరూ ఇష్టం వచ్చిన తిరుగుతూ ఉంటా అంటారు
ఆపడం కష్టమ అైతుంది ఏమన్నా కంట్రోల్ చేయడం య గార్బాబ ఎక్కువ ఉన్నది గట్టిగాని గట్టిగాని అంటే అమ్మమ్ మా తాతల సపోర్ట్ ఉంటది ఏమి అనలేకపోతున్నా ఇ క్కన్న లేదు వదిలేస్తే వాళ్ళు పక్క అయిపోత్ తున్నారు ఈ సమ్మర్ హాలిడేస్ న్నామ అని ఫిఫ్టీ డిగ్రీస్ ఉంట
ఆ చాలా ఉంది ప్రతి ఇయర్ త కంపేర్ చేస్తే ఈ సంవత్సరం చాలా లా ఎక్కువ ఉంటుంది అసలు ఈ మధ్యలో రీసెంట్ గా మాకు కొంచం వర్ష ర్షం పడింది ఒక నాలుగు రోజుల కింద ఆ దాని వల్ల కొం బెటర్గా ఉంది
మాకు నిన్న నిన్న ఈవినింగ్ ఈ టైం కు పడుతున్నది వర్షం అంటే చిన్నకులుగా స్ ర్ట అయిందమ్మ వర్షం పడతదీ అని బీ
ఫుల్లు ఉరుములు మెరుపులు ఆ గాలి ఆ దాంతో కూడిన వర్షం అన్న
ఎండ కొంచెం చేంజ్ అయ్యింది గా కొంచెం వెదర్ అమ్మాయా ఇగ వర్షం పడుతుంది మళ్ళీ సడన్ గా అమ్మాయి కానీ మళ్ళీ ఫై తర్వాతనే డోర్ లో కొజే చేస్తాను
ఈ ఎండాకాలము ఎప్పుడు ఎప్పుడు వర్షం పడుతది అనేది మన చెప్ప
అవును ఇంకా నైట్ాసులు ఇంత ముందు ఇట్లోనే పడుకునేది మేము కూలర్ వేసుకొని అది ఇది వేసుకుొని ఒక ఫైవ్ డేస్ నుంచి ఇంక మా వాళ్ళ కా అవట్లేదు చిన్న పాపకి ఎప్పుడుూ బయట పడుకునె అలవాటు లేదు
హు
సల్లసుంటే అమే అస పడుకోవట్లేదు నార్మల్ ఫ్యాన్ పెడితే సలు పడుకోవ ఇంట్లో పాడు కుంటున్నాముో ఆ వేడికి కూరకి కతుకు ఏ అవుతున్నది
అవునవును ఈ కూలర్లకి ఏంటంటే బయట గాలి బయట అండగాలి దానికి యాడ్ అయితేనే దానికి చల్లని గాలిీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది
ఆ అట్లా అయ్యేసరికి ఏమైతుందండి ఓపెన్ చేసినావు అనుకో ఇక్కడ గాలి వడలు వస్తాయి కథ వడ లాగాడు బాధోలుతాందని అన్ని క్లోజ్ చేస్తానుం డోర్లు అసలు స రైస్ పడకుండా ఎత్త్తనే చల్లగుంటంది న పెయింటింగ్ వి ఇప్పటికి టూ టైమ్స్ వేసినామ్ ఫంక్షన్ ఉండే దేవుడి కారు క్క ఉంటుంది దా అప్పుడుేసినామ మళ్ళీ ఎండలో ఎక్కుపోతున్నా పిల్లు ఉండలేకపోతున్నా మళ్ళని సెకండ్ టైం కూడా వేసినామ్ ఈయలనే టూ టైమ్స్ వేసినామ్ కూలింగ్ పెయింట్ అయినా కూడా పిల్లలు ఉండలేకపోతారు ఇ నవలమ్మా నిన్న మా మా మదర్ కూడా ఆంగనవాడి టీచర్ ఆమెకు కూడా నిన్న మీటింగ్ ఉండే ఆమె కూడా పోయిత్తరు ఆలిసిపోయి పడుకున్నది టూ అవర్స్ పడుకున్నది కానీ మనిషి కాలే
ఉ ఎండ కంతే అసలు బయటికి వెళ్లాలంటే భయమైతుంది ఏంది అసలు
అసలు ఈ టెంక
కంపల్సరీ ప్రికాషన్ అట్ల తీసుకొని ఒకవేళ వెళ్లాలనుకుంటే టె ఏమన్నా ఇంపార్టెంట్ ఉంది అనంటనే బయ క వెళ్ళాలి లేకపోతే ఇంట్లో ఉన్నదే ఉత్తమం
ఈ విలేజ్ కొచ్చిన కానుంచి ఒక్క రోజే బయటికి వెళ్ళిన అందుకే వెళ్ళట్లేను అది కూడా ఇగ హాస్పిటల్ లో ఉన్నాడు కదా సర్లే వెళ్దామని వెళ్ళినాం గానీ అప్పుడే అనుకున్నాము అనవసరంగా వెళ్లిన ఏమో అనుకున్నాను దే దే ఫస్ట్ టైమ్ అది నైటు అటేస్తే ఇటు పోతుంది ఈటెస్తే అటు పోతుంది పోయింది భయమైంది ఆ రోజు ఎయిట్ థర్టీకి అట్లా చేరుకున్నాం ఇంటికి ఏ వెదర్ కూడా కూల్ గానే ఉంట లే మళ్ళీ ఈవినింగ్ ఏదా మార్నింగ్ ఎట్ కదా మళ్ళ ఈవినింగ్ కూడా సిక్స్ థర్టీ అంటే మా విలేజ్కి వచ్చేసరికి సెవెన్ థర్టీ అవుతుంది బస్ డైరెక్ట్ ఉంది కదా అని పోయింది ఇంక ఈవినింగే కదా అంత ఎండ కొట్టదు అనుకున్నాం కాని ఆ ఎండ ఉబ్బరిత్తాకే ఎవరిజల పరు మాత ఇంటారు బాగుంది ఇంకా
అవునా ఆ
ఉండలేకపోయినం ఆరోజు
ఆ ఆ మీ అత్తగారి ఇంటికి వెళ్ళారా
ఆ ఆ రోజు వెళ్ళనము ఇగ బాగా ఇబ్బంది చేసి తింది పాప పాపం ఇంకోసారిగ రాము అని అంటున్నది ఎక్కడికి రాము మేము ఇక్కడనే ఉంటం నువ్వు వెళ్లేసి రా అన్నాడు ఎప్పుడుకనే బయటికి రెడీ అయితే వేళ్తే భయపడేది ఎప్పుడు కానీ వస్తాం అనేది ఏంది నమామ మేం ఉంటే ఈ ఎండకు భయపడే మవాళ్ళు సైలెంట్ గా చూస్తుర్రు ఇప్పుడు కాని మా మమ్మీ బయటకి వెళ్తే నేనొస్తా నేనొస్తా అనేస్తారు ఆ నిన్న అట్లా కూడా అన్నట్లేదు ఈ ఎండకు భయపడి అనిపించింది వా అమ్మే వా ఈ ఏంది ఏప్రిల్ లో ఏసేది ఈసారి ఎల్ అత్తలేరంటే ఎండ కొడుతుందని చెప్పేసరికి ఆగిపోయరు లేకపోతే వెళ్ళకపో పాబు కాని ఇంత ఎండ ఏ ఎప్పుడు జూల్లే అసలు వెజిటేబుల్ కూడా ఇంత ముందు విలేజ్ కి వచ్చేది ఇంత అసలు వెజిటేబుల్ తేడానికి కూడా పోసలేడు
ఆ జనరల్ గా విలేజ్ లలో అమ్ముతా ఉంటారు ఓ కూరగాయలు తిరిగి గాని ఇప్పుడు ఈ ఎండకి ఎవరు నాకు తెలిసి తిరగరు
ఇగ మా ఇక్కటికి కెళ్ళడం ఎందుకులే అని అను కుంటే ఈ విలేజ్ కు వస్తన్నాయ ఫ్రెష్ గా వస్తన్నాయా అని చూస్తే త్రీ డేస్ నుంచి వాళ్ళ కూడా రావ
ఇక మే లో మే కదా ఇగ ఇప్పుడు చాలా ఎండ ఉంటా ఉంటది మే అనేది చాలా
అమ్ముకుంటూ అమ్ముకుంటే ఒకనే మా ఇంటి దాకా వచ్చిండు వాటర్ అడిగిండు పాపం ఆడికి పోగనే అడ్డం పడ్డాడు ఎండ కు మధ్యాహ్నం టూ థ ఈ టైం లో అమ్ముతున్నాడే
అసలు ఆ ఈ టైం లో అసలు అమ్మనే అమ్మకూడదు ఓన్లీ ఎర్లీ మార్నింగ్ గాని లేకపోతే లేట్ నై ఈవినింగ్ టైం లో అట్లా అమ్ముకోవాలి
ఆ వర్షం అంటే మబ్బి చేేస్తాంది కదా తెంపిన కాయలు వేస్ట్ అవుతాయని పట్ ప్ప చిన్నాయన ఇంగ అయనకి వాటర్ ఇచ్చి కూచోబె నక ఒక టూ అవర్స్ తర్వాత పడుకొని ఇంటి ముందు పడుకోబెట్టి పంపిస్తే పోయిండు పాపం మస్తు బాధని కపించింది కళ్ళు తిరుగుతున్నాయమ్మ అంటాడు ఎందుక తాతా నువ్ ఇంత ఇబ్బంది పడతనవ్ అని ఏ రోజు షా పొద్దున్న వత్తాను ఆరున్నరకే మళ్ళ హండ్రెడ్ హండ్రెడ్ ఉ ఉపాథిహామీ ఉంటాది కదా
ఆ ఆ అదివాల
ఆ వాళ్ళ లెవెన్ థర్టీ వస్తున్నారు వాళ్ళు పని ఈ వెళ్లినోళ్ళు అట్లైసరికి కూరగాయలమ్మట్లేదని ఆ ఆయన ఉండే టైంలోనే వస్తాడు అట్లైసరికే పాపం మస్తు ఇబ్బంది పడుతున్నారు ఈ సర్వే చేస్తున్నారు విలేజ్ లలో హలో ఆ సర్వే కూడా ఎవరు ఉండట్లేద చీ టీచర్స్ వస్తే బాగా ఇబ్బంది పడుతున్నారు
హ్మ్ సాయంత్రం టన్ మా
ఆ వాళ్ళ వచ్చిన టైంకి వీళ్ళుండట్లేరు వీల్లుు రు అది వాళ్ళకి వన్ వర్కేనంట హాఫ్ డే స్కూల్ ని అంటే సర్వే కూడా
ఆహా ఇ ఇ సమ్మర్ కాబట్టి ఎండాకాలం కాబట్టి ఏ డ్యూటీలైనా ఏవైనా ఆఫ్టర్నూన్ వరకు తిసుకునేటట్టు ఉంటుంది
ఇంత డిహైడ్రేషన్ ఎప్పుడు రాలె మా పిల్లలైతే ఇగ వేరే దగ్గర పోయి ఆడుకున్నది గోడ మించి పడిపోయి కాళ్ళు ప్యాచర్ అయినట్టుాయి ఒక టూ డేస్ నడవలే అవును మై పదిస్ మైపది తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి వచ్చినాము ఏం లేదంటు నువ్వు కానీ ఆమె నడుస్తస్తా లేదు మస్తు టెన్షన్ అయింది ఇంగ ఇంగ ఆడుకోవడానికి కూడా పంపయ్ ట్లేదు ఇం ఇంక ఇంకా ఎండా ఎక్కువయింది ఎక్కడోళ్లు అక్కడ వెళ్ళపోయారు పాపం విలేజ్ లో ఉండకుండా పిల్లలు కూడా ఎవారు అమ్మమ్మ వాళ్ళంటికిళ్ళు వెళ్ళిపోయారు
ఆహా
అంత ముందు ఉండేది కాని ఇప్పుడు వెళ్ళిపోయారు మీ ఇంట్లోనే ఉంటున్నారు అంతేగా ఇబ్బ ఇబ్బంది ఏం లేదు ఇక ఇప్పుడు కానీ ఇంకా టెన్ డేస్ తర్వాత ఇంకా మళ్ళీ రావాల్సి వ స్ సిటీకి
అదే రేపు జూన్ లో మళ్ళా స్కూళ్లు అన్ని స్టార్ట్ అయితయి కాబట్టి
ఇక్కడే బాగుంది న ఇక్కడే ఉంటా అన్ని ఇక్కడే బాగుంది సిటీ బాలేదంట ఇక్కడ నుంచే వెళ్తా నేను స్కూల్ కి అంటుంది సరే
ఆ ఓకే అండి ఆ సరే అండి బా ఓకే అండి బాయ్
బాయ్